ఏం చేస్తున్నావ్
ఎం లేదు ఖాళీనే మీరేం చేస్తున్నారు
నేనా స్టూడెంట్ చదువుకుంటూ ఉంటా
ప్రజెంట్ ఇప్పుడే ఏం చేస్తున్నా నేను కూడా స్టూడెంట్ ఏ
నం
ఊ
ఈ రూమ్ లో బర్త్డే పార్టీ ఉంటే చేసుకున్నాం
అవునా మీ దగ్గర కూడా బర్త్డే ఉందా మా దగ్గర మా ఫ్రెండ్ బర్త్డే ఉంది
అవునా
ఆ మేము కూడా పార్టీ చేసుకున్నాం ఇందాకనే
మస్తు లేస్ పెట్టంది ఇగ
ఆ మస్తు ఎంజాయ్ చేసినం
మమా రూమ్ లో ఏమైంది తెలుసా
ఏమైంది
చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడితే పన్నీర్ బిర్యానీ వచ్చింది
వావ్
ఎవరో ఒక అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి కొంచెం మైండ్ లేదు కొంచెం మెంటల్ ఆమెకి
అవునా హు పర్లేదు ఈ ఆ ఈరోజు అయితే ట్యూస్డే చికెన్ తినోద్దు ఆ అమ్మాయికి మీరు ఇంకా థ్యాక్స్ చెప్ప కోవాలి దేవుడి నుండి కాపాడింది మిమ్మల్ని
అబ్బో
ఆ మరి అంతే మరి
నువ్వు నాకు తెలిసి నువ్వు కూడా పన్నీర్ ఇష్టపడేటమవే అనుకుంటా
అవును గాని అవును అందుకే సపోర్ట్ చేస్త తినగానే పన్నీర్ అంటే విరక్తి వస్తుంది నాకు ఎందుకో ఇప్పుడు ఇట్లా గుర్తు తెచ్చుకుంటేనే వాంతింగ్ వస్తుంది పన్నీర్ అంటే
పన్నీరు
ఆహా నాకు అస్ ఇష్టమే అంటే కొంచెం కొంచెం ఇష్టంగానీ ఈరోజు ఎక్కువ తిన్న నేను కూడా అవునా ఉ ఇప్పుడు ఓకేనా
ఉ మరీ ఎక్కువ తింటే అట్లనే అయతది సేమ్ పీలింగ్ నాకూడా సేమ్ పీలింగ్
అవునా ఉ
ఇష్టం లేదా
ఇంకా ఏం చేస్తున్నారు
ఇంకా ఏం లే కేక్ చాలా బాగుండా టేస్ట్
అవునా ఏం కేక్ ఆడార్ పే
అదే చాక్లేెట్ కేక్
అవునా మేము బ్లాక్ ఫారెస్ట్ పెట్టినాం
అవునా
ఊ
మాకు బ్రౌనీది కూడా వచ్చింది కేక్
బ్రౌని
ఉమ్
ఎంత పడింది బ్రౌని కేక్
ఒక ఫోర్ సెవెంటీ వడింది
అవునా మ్ మాకు త్రీ ఫిఫ్టీ
త్రీ ఫిఫ్టీ నీకేమి నే ఏమంటే ఎక్కువ ఇష్టం తింటావ కేక్స్ ఎక్కువ
ఆ తింటా కేక్స్ అంటే నాకు చాలా ఇష్టం
అవునా
ఆ
ఇంక ఇంకేం ఇష్టం
ఇంకా ఇంకా బిర్యానీ ఇష్టం చికెన్ తినను ఎస్ ఆ వెజిటేరియన్ ఫిష్ దినను ఏంది నేను ఓల్ని ఎగ్ ఒకటే తింటాను
ఒంట్ లిగ్
ఉమ్ బిర్యానీ దింటా
అంటే నువ్వు వెజిటేరియన్ గాదు ఎగ్గీరియన్
అవును మీరు మీరు తింటారా
ఇంక
ఇంకెం తింటారా
నేను చికెన్ తింటా మటన్ తింటా ఫిష్ తింటా ఎగ్ తింటా ఇంకా ఎ పారేయి దొర్లేయి ఎగిరేయి అన్నీ తింటా
అన్ని తింటారా ఏమి ఇష్టం ఫేవరెట్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఆ ఫేవరెట్ ఫుడ్ సస్త వస్త అవునా
ఇప్పుడు ఇలా మధ్యల కట్ చేయ్యకూడదు గద
గట్ జేయద్ద
మ్ మళ్ళీ
ఎట్లా మరి
ఆ మా అమ్మ ఫోన్ చేస్తా ఉంది కొద్దిసేపు అట్లా ఏం కాదు మాట్లాడదం పది నిమిషాలే
ఉమ్మ్
ఉ ఇంక
మి ఫేవరెట్ ఫుడ్ ఏంటి
ఉమ్
ఫేవరెట్ ఫుడ్
నాకు చికెన్ మటన్ అన్ని ఇష్టం మంచిగా ఏదై ఎది అంటే అది తినెసాఅంత
ఉమ్
ఇంక
ఎక్కడ ఉంటరు మీరు ఐ మీన్ హాస్ ఆ ఓకే హాస్టల్లో అ ఉంటర ఇంట్లో ఉంటర అని మ్ నేను కూడా హాస్టల్ లోనే ఉంటా
హాస్టలేనా
ఆ హాస్టలే హైదరాబాద్ లోనే ఉంటా
ఏమ్ ర
నా
ఇంక ఇంకా చెప్పండి
ఏమయినా వర్క్ చేస్తారా
వర్క్ అంటే ఖాళీనె ఎక్కువేం లేదు కోచింగ్ తీసుకుంటున్నాం అంతె
అవున
ఆ ఇంక దురంధర్ మూవీ చూసారా
దూరందర చూడలేదు అంత మూవీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు
అబ్బా ఈ టైం ఎందుకు ఇంత స్లో అయితుంది మా అమ్మ ఫోన్ చేస్తా ఉంది నాకు
అవున ఉమ్
ఇంక ఇం
చూసిర మీరు దురంధర్
చూడ్లేదు చూడాలనె అనుకుంటున్నా ఇక్కడ వద్ది నేను
అ
ఈ అమ్మాయి హాండిస్తుందన్
అవున మనం పోదం లెండి సినిమాకి
మనమా ఒకే మనం కూడా పోదాం ఒక్క నిమిషం మా అమ్మ కాల్ జేస లైన్ లోనే ఉండండి
అకు
హలొ హలో ఉన్నార కాల్ లోనె
ఆ ఉన్నాం ఉన్నం మాట్లాడిరా మీ మామ్ మీ మాదర్ తోని ఉ చెప్పండి ఇంక
ఇంకా చెప్పాలి డైలీ రొటీన్ ఎల్దాం రేపు ఎల్దామ మరి
ఆ ఎల్దాం ఎ షో ఎల్దము ఆ ని
మార్నింగ్ షో వెళ్దాం ఎందుకంటే అది నాలుగు గంటలుంది సినిమా అంట్లున్ లోపయిపోతాది అవును మి ఫెవ్రెట్ హీరో ఎవరు
నా ఫేవ్రెట్ హీరోనా నాకెవ్వరు లేరు ఎవ్వరి ఇష్టం లేరు సుధీర్ అంటే ఇష్టం
సుధీర్
ఎస్
ఓవు వ్యావ్
హు మీ మీ ఫేవరెట్ హీరో
ఇష్టంమంటే ఏం లేదు అందరియి చూస్తా పర్టికలర్ గా ఇష్టం అంటే ఏం లేదు కొంచెం బెటర్ అనిపించేటోళ్ళు మంచిగా అనిపించేటోళ్ళు కొంతమందున్నారు
ఎవరు వాళ్ళు
ఇప్పుడు ప్రభాస్ దుల్కర్ సల్మానా నాని టోవిల్ ఫస్ట్ ఉంటారు
ఆ
వన్ మిడ్సిని
లాస్ట్ మూవీ ఏది థియేటర్ లో చూసింది మీరు
నా గుడా తీపిచు నేమో ఏమో ఐ డోంట్ నో
మూవీస్ బాగా చూస్తారా
చూసే కాని వెళ్ళక చాలా డేస్ అయితుంది నువ్వే నువ్వేం మూవీ చూసావ్
నేనా లాస్ట్ అంటే అమరన్ ఆ లిటిల్ హార్ట్ చూసిన
నేను లిటిల్ హార్ట్స్ చూసా థియేటర్ లో కానీ దాని తర్వాత ఏమైనా చూసా నా చూడలేద అని డౌట్ నాకు
అవునా గర్ల్ ఫ్రెండ్ చూసారా గర్ల్ ఫ్రెండ్
గర్ల్ ఫ్రెండ్ హ చూలే గర్ల్ ఫ్రెండ్ ఇంకా కొంచం గుర్తు చేయవా నాకు గుర్తొస్తలే ఆ మూవీ చూస్న చూస్నా చూసా
ఆ అదే బాలేదా అసలు అస్లేద కానీ ఆమెకు అవార్డు చిన్నగా ఆ మూవీ కోసం ఆ మూవీకి
సీ కూడా గర్ల్ ఫ్రెండ్ అంట ఇదే కదా ఆయన టీలు
ఆ
డిజె టిట్లు హీరో
ఏ ఆయన గాదు
గర్ల్ రష్మిక మందన ఓకే ఆ చూసాను థియేటర్ లో చూసా నేను అదే
అ
నేను వేరే మూవీ అనుకున్నా చాలా మంది థియేటర్ లోనే చూస సినిమా నీకు తెల్సా ఆ సినిమా నేను ఒక్కదాన్ని ఎల్లి చూసి ఆచ
అబ్బా గ్రేట్ అయితే మీరు చాలా గ్రేట్ ఒక్కరు వెళ్ళి చూసారు అంటే నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిల్లేదు అట్లా
నేను ఆ సినిమాకే ఫస్ట్ ఎల్లా థియేటర్ అందులో ఆ సినిమా హీరోయిన్ లాగానే నేను కూడా తెగించేల్లా
అవునా
ఇంకా చెప్పండి
ఇంకా చెప్పాలి ఇంకా మీరే
ఇంకా ఇంకా హూ సిరియల్ చూస్తావా వెబ్ సిరీస్ చూస్తారా
వెబ్ సిరిస్ వెబ్ సిరీస్ జూడను మూవీస్ జూడను ఓన్లీ రీల్స్ ఆహ
బా నువ్వయితే ఎంత మంచి మిస్ అయినావు తెలుసా ఎంత బాగుంటది తెలుసా
అవునా ఎట్లుంటది ఏముంటది స్టోరీ
క్యారెక్టర్ ఉంటది చన చాలా పవర్స్ ఉంటాయి ఆ ఊర్ లో అప్స్ అండ్ డౌన్ అదే హాకిన్స్ అని ఒక ఊరు ఉంటది అందులో అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటది ఒక థ్రిల్లు మీద త్రిల్లు ఉ టది చాలా బాగుంటది చిన్న పిల్లలంటే పెద్దయిన దాకా ఉంటది ఆ సినిమా సేమ్ క్యారెక్టర్ సా ఆ ఫోర్ సీజన్ ఫైవ్ సీజన్స్ ఇది ఫైనల్ ఫిఫ్త్ సీజను చాలా బాగుంటది అదయిపోనాక మనకు దోచదు అనమాట ఎటు దోచదు సిరీస్ అన్ని అయిపోయానాక ఆ ఏం చెయాలి అని అంతా లీనమై పోయి ఉంటాం
చూద్దాం
ఇంకా ఈ మధ్య అంటే ఈస్ ఇది చూసీరా
ఏది
మీన్న వచ్చింది కదా ఆ ముగ్గురు అమ్మాయిలది త్రీ రోజెస్
త్రీ రోజెస్ చూస బాగుంది ఫన్నీ ఉంది కొంచె మా మంచి అవును చూసా ఆ అందులా
ఒక అమ్మాయి పూర్ణ పూర్ణ పూర్ణ మస్
ఆ పూర్ణది బాగుంది, నది గంగానే క్యారెక్టర్ ఉ పూర్ణ అంటది పూర్ణ పూర్ణ అంట కొరియన్ కొరియన్ అమ్మాయి స్స్తి బా బాగుంటది నిజంగా అల్లరిల్లరి మంచిగా అనిపిస్తది.
ఎంత అయితుంది ఎంతసేపు అయితుంది మాట్లాడి,
చూడండి ఎంతసేపు అవుతుంది టెన్ మినిట్స్ అయితుంది. ఆ ఒకే మాట్లాడు ఉ
ఇంకా తిన్నావా
తిన్న అప్పుడె తిన్న నేనా పన్నీర్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా
పన్నిర్ బటర్ మసాలా బట్ట
బటర్ నాన్స్ తిన్నా హా ఇడ్లీ కాంబినేషన్
యా బట లైక్ బటర్ చికెన్
రైట్ బటన్
బైట్నవ్ ఐ హేట్ బటర్ పన్నీర్ వె మచ్ విల్ స హాౌ మచ్ టై వ టోక్ ఎంతసేపు మాట్లాడవు
టెన్ ఇలేవెన్ మీనిట్
ఇ్యా ఇంకా బాయ్ మరి మళ్ళీ చేస్తా.
బాయ్